చెప్పు
ఆ చెప్పండి మేడం హలో
ఆ మేమ్ ఆ మీకేమి ఇష్టం అండి
నాకు నేచర్ అంటే చాలా ఇష్టం అండి
అవునా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా
ఆ నాకు నచర్ అంట ట్టే ఇంటి కాడ చెట్లు పెంచడం చాలా ఇష్టం అండి పచ్చదనం అంటే ఇష్టం అన్ని రకాల పండ్ల కూరగాయల చె ట్ చాలా పెంచుతానండి మా ఇంటి ఇక్కడ రకరకాల వెరైటీ చెట్లు అనేది ఉన్నాయండి మీకండి
మా ఇంటి దగ్గర కూడా కొన్ని చెట్ ఇట్న్న మ్యాంగోస్ ఫ్లవర్ చెట్టు కూడా ఇష్టమే అండి హు
మీ ఇంటికాడ రామ సీతాపలి ఇలాంటివి విన్నారండి మీరు
రామ శీతఫొలం జస్ ఐడియా ఉంది నేము బట్ ఆ ట్రీ మా దగ్గర లేదు మా దగ్గర మ్యాంగోస్ జామా ఈ ఫ్లవర్స్ ఏ నిమ్మ పనసా చెట్టు ఇవి ఉన్నాయి
ఓకే అండి మా ఇంటి కడకొచ్చేసి బేరక క్కయ సోరకాయ చిక్కుడుకాయ టమాటా చెట్లు మామిడి చెట్టు జామ చెట్టు ఉన్నదండి పనస చెట్టు ఉన్నది డ్రాగన్ ఫ్రూట్ అన్ని రకాల చెట్లు ఉన్నాయండి నేను డైలీ వాటి ఏ ప ఆ కాస్తాయండి డైలీ వాటర్ పోస్తాం కాబట్టి ట్టి బాగానే కాస్తాయండి
తింటారా బయట అంటే అమ్మిన
ఆ ఇంట్లో వారికి తింటామండి అమ్మడం ఇలాంటివి ఏమి చెయ్యము
ఓకే అ హా చాలా మంచిదండి బయట దొర్ ఫ్రూట్స్ కంటే ఇట్లో కొంచెం బాగుం కదా బయట అయితే కెమికల్స్ అవి ఉంటాయి కదా
ఆ అవునండి జంతువులన్న ఇష్టం అండి నిమ్ మా ఇంట్లో కుక్క పిల్లలు కూడా టు ఉన్న కోడి పిల్లలు ఇలా రర్యాబిట్స్ మేము వాటిని కూడా పెంచుకుంటాము అండి మీ ఇంట్లో ఎటువంటి జంతువులు ఉన్నాయండి పిల్లులు అలాంటియి ఏమన్నా పెంచుకుంటార అండి
మల్స్ నచ్చావు నాకు సో సో ఏం లేవు ఎనిమల్స్ ఓన్లీ కోళ్ళు ఒకటే ఉన్నాయి అ హు ఆ కోళ్ళలను పెంచుకుంటామండి అంతే మాది అంతే ఇంకా వేరే ఏనిమల్స్ అంటే ఇంకా వేరే నచ్చవండి
మా ఇంటికాడ అన్ టే అమ్మ వాళ్ళ సైడు బర్రెలు ఆవులు కూడా ఉన్నాయండి పాలను బాగా ఉమ్ ప్రోత్సహిస్తామండి పాలు కూడా మేమే తీసుకుంటామండి బయటి పాలు వాడమండి క్వే ఇంట్లోకే ప్రియార్టీ ఇస్తామండి
ఓకే టే మా దగ్గర కూడా ఉన్నాయండి మాకు కూడా ఫార్మర్సే మేము కూడా సో మేము కూడా అవే యూజ్ చేస్తాం మన ఇంటి దగ్గర నుంచే మిల్క్ యూజ్ చేస్తాము బట్ మేము బయట వాళ్ళకి కూడా ప్రొవైడ్ చేస్తాం మిల్క్
ఓకే అండి ఎండాకాలం వస్ తోటి మీకేం చాలా ఇబ్బందై కదా అండి చెట్లు లాంటి వాటి కింద ఉంటారా
ఔ అవునండి ఇంట్లో కొంచెం వేడిగా ఉంటది కదా కొంచెం వాతావరణం చేంజ్ అవ్వడానికి బయటనే వచ్చి కూర్చుంటాము టస్ ఈవినింగ్ టైమ్ లో వచ్చి పిల్లలు మేము సరదాగా కూర్చొని ఏమన్నా గేమ్స్ ఆడుకుంటూ ఉంటాము ఆ చెట్ల కింద ఫ్రూట్స్ తీసుకొని లెమన్స్ ఉంటాయి కదా ఇప్పుడు సమ్మరే కదా లెమన్స్ ఉన్నాయి ఆ లెమన్స్ తీసుకొని జ్యూస్ చేసి అడ తాగ్ కుంటా మెల్లగా అక్కడ కూర్చొని కబుర్లు అవి ఇవి చెప్పుకుంటాం పక్కన వాళ్ళు కూడా వస్తారు చిన్న చిన్న గేమ్స్ ఆడతాము పిల్లలకు కూడా హాలిడేస్ కద సమ్మర్ ఆఫ్ డే కదా ఇప్పుడు
ఎటువంటి గేమ్స్ ఆడతారండి మీరు మీరు పిల్లలు మీరు
నార్మలుగా ఇయ ఇండోర్స్ గేమ్స్ అంటే నార్మల్గా చెస్సు క్రికెట్ ఆ
టే ఆడతారా
ఆ అవి కూడా అవి వాళ్ళు చిన్న పిల్లలు కదా అవి వాడతారు ఉమ్ ఇవే ఆ క్యారము చెస్సు చిట్టి లాట అని రాముడు సీత అని అవి అలాంటి చిన్న చిన్న గేమ్స్ ఆడతాము
ఓకే అండి అష్టాచమ్మ లాన్ తెలుసా అండి మీకు
ఆ ఐడియా ఉందండి ఏముందండి చింత గింజల తోటి ఆడుతారు ఉమ్ మీరు మీరేమేమి గేమ్
మేము కూడా ఆడతామండి చిన్న చిన్నవి డాడీ గేమ్స్ అని తొక్కుడు బిళ్ళ పెట్టిల్లండి వాలీబాల్ కూడా ఆడతామండి
ఆ
మాకు కూడా పెద్ద పెద్ద మామిడి చెట్లు వేప చెట్టు ఉన్నాయండి చింత చెట్లు ఉన్నాయన్న చెట్టే అవ్వ ఎండకాలం వస్తే మేము ఎ క్కువ చెట్ల కిందనే ఉంటామండి అయినా ఈ రోజుల్లో ఇంట్లో హీట్ ఎక్కువ ఉంటుంది కదండి మేము బయట ఉండడానికే ప్రయారిటీ ఇస్తామండి ఫుడ్డు కూడ ఇన్ ట్లోనే ఎక్కువ తినే ఫుడ్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేస్ అవును అండి బయట చాలా తక్కువ అండి
సరే ఇంట్లో అంటే
జూస్ టైప్ లా అండి రాగి జావ ఇట్లాంటి జ్యూస్ లెమన్ జ్యూస్ డ్రింక్స్ అనేది ఇంట్లో కే బయట కొనకుండా ఇంట్లోనే చేసుకుంటాం అంటే నేచురల్ గా హెల్త్ కూడా ఇంపార్టెంట్ కదండి ఇది కూడా సామాయిక వాడ నావెడే సేక్ క్కువ కెమికల్స్ ఫుడ్ ఎక్కువ తీసుకున్న హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కదండి అందుకనే ఇంట్లోనే ప్రిపేర్ చేస్త
ఇంటే రాగి జావా అంటే రాగి పోడి తెచ్చు వచ్చేవాడు వాటర్ వేడి చేసి ఇది అందులో మిక్స్ చేసి చేసి సాల్ట్ కేసుకొని ఆ కడ్ వేసుకొని తాగుతారు అంతేనా రాగి
ఆ అవునండి పుదీనా తోటి కూడా పుదీనా జ్యూస్ చేసుకొని అందులో ఐస్ క్యూబ్స్ లైట్ ఘగర్ సాల్ట్ లెమన్ జ్యూస్ పిండుకని తాగేస్తామండి చాలా మంచిదండి సమ్మర్ కేయన్ష్ వంటి జ్యూసులు చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా మీరు కూడా ట్రై చేయండి అండి ఈ సారి సమ్మర్ లో
అంటే వాటరు లెమన్ షుగరు
ఆ పుదీనా కొంచెం మిక్సీ బట్టి అల్లలయే ఆఐస్ క్యూబ్స్ తీసుకని లేమ్మను జో లేమన్ అది లైట్ ఇట్లా పిండి వేసి లైట్ సాల్ట్ షుగర్ ఏసి మిక్స్ వేసి జ్యూస్ లాగా ది చాలా మంచిదండి పుదీనా జ్యూస్ అనేది ఆరోగ్యానికి తప్పకుండా ట్రై చేయండి అండి చాలా బాగుంటాయి మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా గూడ బయట పిల్లల గూడ ఇప్పటి నుండి అలవాటు చేస్తే వాళ్ళు పెద్దయ్యేసరికి వాళ్ళు హెల్త్ అనేది చాలా బావుంటదండి ఇప్పుడు నవిడే చాలా మందికి హార్ట్ స్ట్రోక్స్ వస్తు
ఓకే మా పిల్లలకి తప్పకుండా ట్రై చేస్తానండి ఈసారి తప్పకుండా మీ
తాగకుండి వీటినే ప్రియాకి ఇవ్వండి
సరేనండి ఈసారి అదే చేస్త అవు నండి లెమన్ తోటి చేసి ప్రిపేర్ చేసి ఇస్తాను ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ అవి ఇవి వేసి
మీ ఇంట్లో ఎటువంటి కూరగాయలు పండిస్తారండి మీరు
నార్మల్ గా ఇందాక చెప్పాను కదా ఫ్రూట్స్ ఉన్నాయి ఇంకొచ్చేసి ఫ్లవర్స్ ఉన్నాయి ఫ్రూట్స్ వచ్చేసి లెమన్ అండ్ పనస మ్యాంగోస్ ఇప్పుడు సమ్మరే కదా మ్యాంగోస్ గూడా ఉన్నాయి
ఓకే అండి మా ఇంట్లో కూడా
ఇవీ జామకాయలు అంటే సీజన్ బట్టి వస్తాయి మ్యాంగోస్ అయితే ఇప్పుడు సీజన్ కాబట్టి మ్యాంగోస్ ఉన్నాయి ఏం చేసినా ఆ... ఈవినింగ్ టైమ్ లో మ్యాంగోస్ కట్ చేసి పిల్లలకి స్నాక్స్ టైప్ లో ఎంటొ కారంపొడి సాల్ట్ వేసి సాయంత్రా టైంలో వాళ్ళకి పెడతాను వాళ్ళు కూర్చుని గేమ్స్ ఆడుకుంటు తింటారు
ఓ చాలా మంచిగ ఉన్నదండి మి అలవాట్లు కూడా మా అలవాట్లు లాగానె పోని లెమన్ జ్యూస్ కూడా తాగుతామండి ఎండలో వచ్చేసరికి ఎండ వడ దెబ్బ కూడా తగలకుంట లెమన్ వాటర్ అనేది వాటర్ లో ఇట్ట పిండేసి సాల్ట్ ఏసుకొని తాగి ఆరోగ్యం కి చాలా మంచిదండి లెమన్ జ్యూస్
ఆ నేను కూడా చేస్తాను బట్ మీరు అన్న ఎప్పుడు పూర్తిన ట్రై చేస్తాను
మీ అలవాట్లన్నీ చాలా మంచిగా ఉన్నాయండి వినడానికైనా చూడడానికైనా ఇప్పుడు అయినా వచ్చేది కూడా ఉగాదే కాబట్టి ఈ ఉగాది పండుగకి మ్యాంగోస్ చా అవైలబుల్ ఉంటాయి కదండి అన్నీ ఇంట్లో ఉన్నా ఇం ఇంగ్రీడియంట్స్ తోటి చేసుకోచ్చు ఉగాది పచ్చ ఇనేది
టే ఉగాది మార్నింగ్ లేసి సి వాటరు చింతపండు ఆ మ్యాంగ్ మామిడికయేస్తారు ఇం కా చింతపండు ఇంకా బెల్లము తేన ఇంకెమనున్నాయ
చక్కెర షుగర్ లాంటివి కూడా ఇస్తాము చెరుకుగడలు అవైలబుల్ ఉంటే మా దగ్గర ఉండదు కాబట్టి చక్కెర వేసుకుంటాము మాక్సిమతే చేేదుకు గడలు ఉంటే చెరుకుగడలే ప్రయార్టీస్తారండి
అవునా దీని వల్ల ఏమన్నా యూస్ ఉందా హెల్త్ కెమన్నా దీని వల్ల
అంటే అవన్నీ అప్పుడే పండినేయి కదా అండి నేచర్ నుండి అంటే ప్యూర్గా ఉంటాయి కదా అన్ని మన నేచర్ నుండి వచ్చేటియి కదండి పులి పైన అరగ్ కన్ మంచిదె అన్ని సీజన్ లో కాస్ చేతి గాబట్టే సీజనల్ వట్టి మనచేతి ఆరోగ్యం చాలా ఇమ్యూనిటీ పవర్ చాలా పెరుగుతదండి అవును వేపు పూ చేేయుడు కానీ మనలో ఉన్న చేదు చెడు ఆలోచనలన్నీ దూరం చేయడం కోసమని కొకటి ఒక్కొక్క దాని యూస్ ప్ర తరం వాడతామండి
ఓ ఓకే ఓకే నాకు కూడా ఐడియా ఉంది ఇదేంటి వేప పువ్వు ఉంది బెల్లము తెలుసోచ్చే చక్కరా తెలుసు మీరు అన్నారు కదా చెరుకు గడే సరేన అదె తెలియది ఈ సార్ అదే తను నేను
మళ్ళీ ఉగాది అయిపోయిన తర్వాత శ్రీరామనవమి వస్తదా అండి శ్రీరామ్నవమి కూడా కళ్యా మనం బాగా ఉంటదండి మా ఊర్లో మా ఊర్లో ప్రతి దగ్గర సత్రాలు ఏర్పాటు చేసి దానాలు అన్నదానాలు చేస్ తనండి కళ్యాణం చేశాక పానకం వడపప్పు ప్రైస్ సదంగా స్వీకరిస్తారండి
మా దగ్గర కూడా దేవుడి పెళ్లి బానే జరుగుతుండి మధ్యాహ్నం ట్వెల్ క అట్లా స్టార్ట్ అవుతది రాముడి ది సీతాది ఆ నార్మల్గా రెడీ చేసి ఆ టైం కి చేస్తారు సో మేం కూడా ఆ టైం కి ఏళ్ళి కొబ్బరికాయ కొట్టేసి ఆ పెళ్ళి అయిపోయే వరకు ఉండి ఈవినింగ్ వరకుండి సేమ్ యాజ్ అన్నదానాలు ఇక్కడ కూడా జరుగుతాయి లంచ్ చేసేసి అక్కడ కసేపు ఉండి పూజ అంతా చేసుకొని ఈవినింగ్ వస్తామండి ట్వెల్వ్ అట్లా స్టార్ట్ అవుతుంది మా దగ్గర కూడా శ్రీరామనవని
తెలుగు పండుగలలో శ్రీరాని లాస్ట్ పండుగ కదండి
ఆ అవునవును
తెలుగు శ్రీరామ్ నవమి తరవాతే ఏకాదశి అండి ఓచ్చే తొలి ఏకాదశీ ఏ కదా రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ అదే ఆషాఢ మాసంలో చేస్తా ఓస్తర్ కదా మమ్మీ మళ్ళీ తొలి ఏకదశి తర్వాత నుండి తెలుగు పండుగలు అనేది స్టార్ట్ అయితయి కదండి
ఆ తొలి ఏకాదశి రోజు మార్నింగ్ లేసి గా సేమ్ అస్ ఇట్ ఇస్ మార్నింగ్ లెసి పూజ చేసుకొని నాన్ వెజ్ తింటారు స్టార్టింగ్ పండగని మిమైతే తినం ఆ రోజ అయితే వెళ్ళి శివాలయానికి వెళ్ళి పూజ చేసుకొని వస్తాము కొబ్బరికాయ కొట్టేసి ఆ రోజు ఫాస్టింగ్ ఉంటాను నేను
ఓకే అండి చాలా మీ అనుభవం నాతో షేర్ చేసి చాలా ధన్యవాదండి
అ